హలో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావ్
అన్నం దింటానక్క
అవునా ఏం కర్రీ
పప్పొండినా దోసకాయేసి ఇవాళెన్ మీది కూడా అదేనా
ఆ మరి తీసుకెళ్ళినవా
ఆ మీదే తీసుకెలా ఇయాళ అన్న మీద జాసే ఆ అక్క
ఇంత లేటుగా తింటున్నావేంటి
అక్క అసలు ఏందో ఇయాళ అన్నం మీద ఆలోచన పోలేదు అక్క నిజంగా అసలు ఒంటి గంట కాంగానే అసలు అన్నం తినేదాన్ని
అవునా
పొద్దున వచ్చేటప్పుడు నాలుగు గులాబ్ జాములు వేసుకొచ్చుకున్నా బాక్స్లో అవి తిన్నా
ఊ
ఈర ఆకలిగాలే ఆ వైసులిందు ఇప్పుడుంది ఆకలైతాంది అన్నం దిన్ లారు బాక్స్ తెత్తే అన్నం తినలే గంత ఘోరం ఊ
స్వీటు తింటే కడుపు నిండా ఉన్నట్టు ఉంటది నిండినట్టు ఉంటది తియ్యడు పదార్థాలు దింటే ఏం స్వీట్లు ఇష్టం నీకు స్వీట్స్
స్వీట్స్ అంటే బాగా అంటే గులాబ్ జామే అక్క
గులాబ్ జామ్ కోవా ఇష్టం లేద కోవా
కోవా అంతింట్రెస్ట్ ఉండదక్క
గులాబ్ జామ్ చేస్ అంటే చేస్తున్నావా నువ్వు లేకుంటే షాప్ నుండి
నేనే జిస్ కోబొయినాక్క మొన్న బ్యాకెట్లు తీసుకపోయినా నిన్న పాప ఉంటే చేసిన చేయమంటే
ఆ పిల్లల కోసం
ఆ అవునక్క
ఎంత ప్యాకెట్
రెండు ప్యాకెట్లు ఒకటి వన్ ప్లస్ వన్ ఆపర్ వన్ ఫిఫ్టీ పడ్డదక్క
చాల రోజులే వస్తాయి గదా
రెండో ఒకసారి ఒక ప్యాకెట్ చేసినా ఒకసారి ఒక ప్యాకెట్ చేసినాక
టూ టైమ్స్ వచ్చినయి ఎన్నైనై మొత్తం ఒక్కొక్క దాంట్లో
ఒక నలుగురం కడుపు నిండా తిన్నాం ఒక పూట కాకుండా రెండు పూటలు మూడు పూటలు తిన్నా ఫ్రిడ్జ్ లో పెట్టినా మూడు పూటలు తిన్నం
అదే ఫ్రిడ్జ్ లో ఒక్క రోజు కంటే ఎక్కువ పెట్టొద్దు ఫ్రిడ్జ్ లో అదిన్నగాని పాయిజన్ అయితాంది గదా మనకు
ఇగ ఇయాళ జేషినా ఆ రాత్రి తెల్లారి మళ్ళీ తెలారి సాయత్రం కథం
కంప్లీట్ అయిపోయినాయిగ ఏం లేవు
ఏం లేవ్
రోజు ఉండాలె టూ డేస్ టూ డేస్ కంటే ఎక్కువ ఉంచు పోదు ఏదైనా అంతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పడట్లేదు
అదే మ్మ్
వచ్చిండా పిల్లలు స్కూల్ నుండి వచ్చిళ
ఏమో అక్క వచ్చుంటారు నాలుంటికే వత్తది వ్యాను
ఇంట్లో లేవా నువ్వు
వచ్చినా అక్క బుక్ స్టాల్ కి
ఆహా షాప్ కొచ్చున్నవా
ఆ షాప్ కే వచ్చిన
నా
నిన్న రాలేదు గాని ఇవాళ వచ్చినాక
నిన్న సండే సెలవు పెట్టుకున్నావా లీవ్ ఇస్తరా
అయితే పెట్టుకున్నా నిన్న నిన్న పాపకి బాలేదని స్కూల్ హాస్టల్ నుంచి ఫోన్ వచ్చిందక్క అయితే ఆ ఎదో కొంచం బా కడపు నొప్పి లేేసిందాట అయితే ఇగ టీచర్లాగార్మే గద మేడం తీసుకెళ్ళండంటే వచ్చి తీసుకెళ్నా తీసుకొచ్చుకోని ఇంటికానే ఉన్నా తగ్గిందన్నది పంపిన
ఒక్క రోజు ఉంచుకొని తెల్లవారి పంపించినమన్నట్టు
ఆ టీచర్లు ఒప్పుకుంటలేరు పంపమంటాళ్ళు
ఇనే బెటర్ గాని మళ్ళీ క్లాసెస్ జరుగుతాన్నాయి కావచ్చు అందుకే రమ్మంటున్నారు.
ఆ అందుకే అక్క పంపిన లేకపోతే ఉంచుకుని ఉండవే అంటే క్లాసెస్ జరుగుతానయి. అని పోయింది ఇగా
ఆమనే అన్నదా క్లాసేస్ జరుగుతన్నయా వెళ్ళాలని
ఆ అన్నదక్క
అమ్మ మంచులే ఏ క్లాస్ ఆ అమ్మాయ్
ఇప్పుడు సిక్స్త్ అక్క
ఆ ఇప్పుడు ఇన్సూరెన్స్ లాంటివి ఏమనా కట్టుకున్నారా రారా మీరు
ఏ ఏం లేవాక్క
కట్టుకుంటే బాగుంటది. కదా మన ఫ్యూచర్ లో అయినా అట్లా యూజ్ అయితాయి పిల్లలకైనా
ఏమో ఆక్క ఈయనొక్కటి కడతాన్నాం కాని అదొక్కటే ఇంక నా పేరు మిదేం లేవ్ ఇయనొక్కొక్కటి నడుస్తుంది. సంవత్సరానికోక్కసారి కడుత
ఆఫీసులోనా బ్యాంక్లోనా
ఎల్ ఐ సి ఆఫీస్ ఆక్కా
ఎల్ ఐ సి ఆఫీస్ లోనా పోస్ట్ ఆఫీస్ లో కూడా బాగుంది కదా
ఎంత
అందులో కూడా నెలకు ఫైవ్ హండ్రెడ్ అట్లా బానే ఉంది కదా
అవునా ఏమో అక్క
ఫైవ్ హండ్రెడ్ కాదు ఇంక బెనిఫిట్స్ మంచిగానే ఉన్నయి ఒకసారి వెళ్ళి తెలుసుకోని రమ్మను మీ ఆయనని
ఎక్కడ అసలు కరెక్ట్ చెప్పు
పోస్ట్ ఆఫీస్ ఏం ఆర్ ఓ ఆఫిస్ పక్కనా
పోస్ట్ ఆఫిస ఓకే ఓకే
నువ్వు ఏం అను
వులో కూడా అన్నరు గాని ఏమో నేను పట్టించుకోలే ఇగా
ఆ కట్టుకోవాలరా ఈ పోస్ట్ ఆఫీస్లు ఎల్ ఐ సి ఓ ఆరోగ్యశ్రీ ఉందా ఆరోగ్యశ్రీ
ఆ రిజిస్టర్ ఏం లేదు ని రేషన్ కార్డు పని చేస్తది. గా ఇప్పుడు ఆ రిజిస్టర్ కింద
కానీ ఇప్పుడు చేయించుకోవాలి కదా చేయించుకని పెట్టుకుంటె అయిపోతది కదా
అప్పుడు చెత్తలేరు కదా అ రేషన్ కార్డు ఎక్కడైనా పనీ చేస్తుంది ఆరోగ్య శ్రీ సెపరేట్ చేస్తలేరుగా
రేషన్ పనిచేస్తుందా
రేషన్ కార్డు ఎక్కడైనా పని చేస్తుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో
అప్పుడ అప్పుడుది అప్పుడు పాల్ అంతే నాకంటే లేకుంటే హాస్పిటల్కి ఎళ్తే అప్పటికప్పుడు పని చేస్తాలా సిస్టమ్ తోటి తయారు చేసి ఇస్తాను రా అప్పటిదప్పుడు
అంటే ఎట్లా ఆరోగ్యశ్రీ పనిచేస్తుందంటే ఇప్పుడు మా నాన్నకు మొన్న బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ లేదు అమ్మ వాళ్ళకి రేషన్ కార్డ్ మీదనే చూపించినాం పోయిన సంవత్సరం
ఓన్లీ రేషన్ కార్డు తీసుకెళ్లి చూయించి ల
రేషన్ కార్డు ఆధార్ కార్డు నేను కూడా ఒకసారి హాస్పిటల్లో లో ఓపి ఆరోగ్యశ్రీ ఓ పీ డి ఉన్ను రేషన్ కార్డు చూపించిన ఇప్పుడు ఆరోగ్యశ్రీ స రేట్ అవసరం లేదు
ఇట్ల చెల్తుంద రేషన్ కార్డు తోటి మరి
ఆ నడుస్తుంది అక్క
అయ్యో నాక్ తెలియదురా
లేదు ఇప్పుడు మన్న ఒకసారి నేన్ కిడ్నీ డాక్టర్ కడ కూడా పోతే ఆయన రేషన్ కార్డు తోటి చూపించుకున్నాను మునిప్రసాద్ రాంప్రసాద్ దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది అయితే నాకు ఆరోగ్యశ్రీ లేదంటే మునిప్రసాద్ సార్ కానీ ప్రసార్ ఉండలేద్ రామప్రసాద్ సార్ ఉంటాను అక్కడ కిడ్నీల స్పెషల్ మునిప్రసాద్ తెలుసుగా
తెల్సు మీకు
ఆ ఆయన కాడ ఇప్పుడు రామ్ ప్రసాద్ సార్ చూస్తున్నారు
వెళ్ళి నమ్ సార్ కోసం ఒక్ సార్ తీసుకెలి నమ్ మేమ్ హాస్పటల్ కక్కడకి
ఆ అయితే ఇగ అక్కడ ఓపి నను రేషన్ కార్డ్ మీద్ నే తీసుకున్నా
ఇచ్చిండా రేషన్ కార్డ్ మీద
ఆ చూసిల్లు చూస్తాలుప్ డట్లా ఎక్కడైనా చూస్తల్లు అది గవర్నమెంటే పెట్టిందా రోలు ఆరోగ్యశ్రీ లేనోల్లకి ఇబ్బందైతుందని రేషన్ కార్డ్ మీద్ నే చూడాలిఅని
అవ్నా అసలు ఇది
ఆ చూస్తాను చూస్తా మముల్ గా ఆరోగ్యశ్ర అంటే ఇట్లా మనం డబ్బులు కట్టే ఆరోగ్యశ్రీ కాదు నేననేది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ
నా గవర్నమెంట్ దేరామ్ మొన్ నేననేది
ఆ హెల్త్ కార్డ్ అంటానువే మరి ఆ హెల్త్ కార్డు ఆ అని
ఎహా
అది ఉన్నది లేబర్ కార్డు కూడా ఉందా మీకు
ఆ లేబర్ కార్డ్ ఈయన పేరు మీద ఉందక్క నాకు లేదు ఈయనకుంది చేయించుకోవాలనుకున్నా కానీ ఇగ చేయించుకోలే
ఇద్దరు ఇద్దరిని యూజ్ అయితది అంటే నీ నువ్ కూడా చేయించుకోవచ్చు
ఎవరిది వాళ్ళకే ఉండాలట అక్క లేబర్ కార్డ్ అనేది
ఆ అదే ఇంట్లో ఎంతమందుంటే అంత మందికి చేయించుకోవచ్చు
అదే ఇగ చేయించుకోవాలే చేయించుకోవాలే
వస్తది ఇంటికి షాప్ నుండి లేదు చేయించుకోలేదు మేమ్
హు సార్కుందా
లేద్ ఇద్దరికీ లేదు
అయ్యో అదేందక్క
ఎంచుకోవాలి అన్నీ ఉండాలె కానీ సార్ కొంచెం అదె చేయించుకుందాం లే అన్నట్టు నెగ్లెక్ట్ చేస్టాండు
అదే అదే
అన్ అన్నీ ఉంటే మనకు అందుబాటులో ఉంటే మనకు లేదన్నా అరే చెప్పలేం మనము ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి
హెల్త్ ఇషూస్స్ అయితే గోరంగున్నాయ్ అక్
గోరంగన్టే గోర అందరూ ఫారన్ కోళ్ళలాగా టప్ టప్ టప్ టప టప అంటాన్ లు ఒక్కొక్కరు చిన్నగా హెల్త్ ఇష్యూ అయితాంది కతం చనిపోతూనే ఉన్నారు ఆస్ స్పటల్ తీస్ కపోతని చనిపోతే మా ఇంటి వెనుక ఒక ఆంటీకి అంతకు ముందు గుండె నొప్పి ఉండే
అ
ఒక టూ టైమ్స్ హాస్పిటల్ కేళ్ళింది మొన్న నా ట అమ్మో నాకు ఇక్కడ నొప్పి లేస్తుంది ఛాతిలో అని చెప్పిందట హాస్పిటల్ కు తీసుకెల్తంటేనే చనిపోయిందట్రా పాపం
హార్ట్ సీరియస్ గా వచ్చింది మూడోసారి సీరియస్ గా వచ్చింది
ఆ కానీ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కాని ఉండి ఏం లేవు డబ్బులు ఉన్నా కాని ఆరోగ్యాన్ని సహకరించలేే ఆరోగ్యం
అదే
కదా ఆరోగ్యంగా ఉండాలే పప్
అవును పైసలు కాదు
అ
అయితే ఆమెకు ఫస్ట్ అటాక్ ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఫస్ట్ సీరియస్ వస్తది ఫస్ట్ తప్పిచుకుంటే రెండోసారి ఏం కాదు మూడోసారి మళ్ళా వత్తే మాత్రం బతుకుడు కష్టం ఎవరైనా
అయితే ఆమె ఏమనుకున్నది నాకు ఏం కాదు ఇగ అనుకున్నది మళ్ళా ఉప్ప ఉప్పల్ నుండి ఒచ్ టంటు కూడా ఏయించుకున్నది అమ్మ వాళ్ళ తెలిసిన ఫ్రెండే అన్నట్టు పాపం
అవునా
ఆ లోపల స్టంటు కూడా ఎయించుకున్నది
మ్
స్టంటు ఏయించుకుంటే ఇగ నాకు ఏం కాదు అన్నట్టు ఉన్నది గానీ ఒకేసారి ఇట్లా అసలు హాస్పిటల్ తీసుకుపోతంటేనే దారిలోనే చనిపోయిందట
అ సి సివియర్గా వచ్చిందక్కా అయి రెండు సార్లు బతికిందంటే మూడో సారి వస్ సివీరిగ వచ్చింది బాగా హెవీగా వచ్చింది
ఆ
హాట్ స్ట్రోకు ఒక్కసారి రెండుసార్లు మూడోసారి రావద్దు
సరోస్తే కష్టమే
ఆ
మరీ సార్ కి రాలేదా త్రీ టైమ్స్ వచ్చింది ఫోర్ టైమ్స్
ఎవరికి సారు కా
ఆ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్ ఆ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నది
ఓకే ఓకే హెల్త్ ప్రాబ్లం అవునా ఏమైంది అక్క అసలు మీ సార్ కి
బీపీ తో వచ్చింది
ఆ అక్క
బీపీ ఉంది కదా బీపి తోని బీపీ ఎక్కువై పడిపోయిండ్లు
అదే అదే మ్ అదే అది అంటే మనం పక్షవాతం లక్షణాలేనా ఓన్లీ బీపీ నేనా అక్క
వాతం లక్షలానాలే హై బీపీ ఉండేసరికి ఇట్లా కాలు చేయి పని చేయలేదు
అవునా ఇప్పుడు కుదురుకున్నట్టేనా అక్క మరి సార్
ఇగ వాడుతున్నారు టాబ్లెట్స్ వాడుతున్నారు
అవునా
అట్ల వస్తాన్నయ్ రా చెప్పలేకుండా వస్తానయ్ రోగాలు మనం మంచిగనే ఉంటానం తెల్లారె వరకు ఏదో ఒకటి ఆరో సార్ మంచిగానే ఉన్నారు తెల్లార్వకై కా కాలు మొద్దు బారిపోతాంది నెమ్మది నెమ్మదిగా ఇంగ నడుస్తటే కాలు వెనుకకే పోతుంది
అవునా
ఆ మళ్ళీ ఇక్కడ ఆర్ ఎం పి దగ్గర తీసుకెళ్ళినము ఆ వెన్ కానీ హన్మకొండకు తీసుకెళ్ళాలి అన్నారు.
ఊ
తీసుకెళ్ళినా ఓకే ఇప్పుడు బెటర్ మంచిగనే ఉన్నాడు. టాబ్లెట్స్ వాడతాన్ రోజు. ప్రతిరోజు వాడతావ్ కంట్రోల్ గ ఉంటాంది బీపీ, బీపీ కంట్రోల్ గా ఉంటే ఏం కాదురా బీపీ, షుగర్ ఉండద్దు అసలు.
అవును మ్ అవును. బిపి షుగరూ, థైరాయిడ్ గూడా అట్నే తగలడ్డది. థైరాయిడ్ గూడ లాగ బాగనే చూపెడుతది వెంటనే చూపె ఉండి ఉండి ఒకటేసారి మీది అటాక్ చేత్తది థైరాయిడ్.
ఆ థైరాయిడ్ అనేదీ,
మ్
లావు అయితరు, బక్కగ అయితారు రెండు రకాలుగ ఉంటదంట.
రెండు రకాలు ఉంటాయి కాని అక్క, అది ట్యాబ్లెట్లు వాడకపోతే మొత్తం మిగిలిన పార్ట్లన్ని ఖరాబ్ చేత్తది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంట్లేమా మాకు అలుకగా ఉంటాంది అనుకోని అస్సలు అనుకోవద్దు థైరాయిడ్. చాలా డేంజర్ అది.
అవును
మ్ అట్లా.
ఆ ఆహా మా అబ్బాయి వచ్చింద్రా
వచ్చిండా?
ఆ ఓకేరా
ఒకసారి నీ దాంట్లో టైం చూడక్క. నాది ఇద్చెత్తే ఏడ స్ట్రక్ అయితే ఆన్నే స్ట్రక్ అయితానే ఉన్నది టైం చూడు. అక్కా?
రెన్ మినిట్స్
ఆ అయిందా ఓకె ఆ సరే అక్క మరి.